హలో వినిపిస్తుంద
ఎందుకు
అదే ఎలా ఉన్నారు బాగున్నారా
బాగున్నం మీరే లా ఉన్నారు
ఆ బానే ఉన్నాను కాస్త మైక్ కాస్త దూరం పెట్టుకురా ఈ రోజు మనము గిది పల్లెటూరు మరియు సిటీల గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నా
మాట్లాడుకున్నాం
ఇప్పుడు మనకు మీరు పల్లెటూర్లు చూసింటారు. కదా చాలా రకాల పల్లెటూరు రు చేసింట్రు
అవును చూద్దాం
ప్రతి చిన్న ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పల్లెటూరులో చాలా తక్కువ ఇల్లుల అనేటివి ఉంటాయి. అవునా
అవును
చాలా తక్కువ ఇల్లులు ఉంటాయి కాబట్టి, మీకు అసలు పల్లెటూరు గురించి అసలు ఏం తెలుసు. అసలు మీరు ఎలాంటి వాతావరణం చూసారు. అనేది నేను తెలుసుకుందాం అనుకుంటున్నా. ఒకసారి చెప్తారా
నేను ఒక చిన్న గ్ర గ్రామంలో నేను కూడా ఒక పల్లెటూరు నుండే వచ్చాను గ్రామం అనేది ఒక చిన్న ప్రాంతం అనమాట. అక్కడ ప్రాంతంలో కాన్ మీ పల్లెటూరులో కాని చిన్న చిన్న గ్రామాల్లో, ఎక్కువ ప్రజలు వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఊర్లలో మనకు తెలియని ఏముంది ప్రకృతి ప్రకృతి అందాలు పొలాలు, వ్యవసాయాలు. పశువులు మాకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ జీవితం చాలా ప్రశాంతంగా ఉం నగరాల క్కశ
ఇప్పుడు మనకు ఎక్కువ శాతము ఇది బిల్డింగ్స్ ఇల్లులు ఉంటాయా లేంటి అయితే నార్మల్ చిన్న కచ్చాయిల్లులాగా అలా ఉంటాయా
బిల్డింగ్స్ లా కంటే ఎవరి స్థోమతకి వాళ్ళు తగ్గట్టుగా కట్టుకుంటారు మ్యాగ్జిన్ ఎక్కువ శాతంగా గుడిసెలు, పెంకుటిల్లులు అలా ఉంటాయి. అదే చెప్తున్నా మనకి గ్రామాల్లో ఎక్కువ నగరాలతో పోలిస్తే చిన్న చిన్న గుడిసెలు లేదంటే, పెంకు టిల్లులు ఎక్కువ కనిపిస్తాయి బిల్డింగ్ స్ తో పోలిసే అంటే పెద్ద పెద్ద అంతస్తులు కాకుం మంచిగా చక్కటి ఆ ఆ కుటుంబం కి సరిపడేటట్టు ఇల్లు అక్కడి వాతావరణం మా ఇంట్లో ఉండే వాతావరణం అంతా బాగుంటుంది.
ఇప్పుడు మనకు సిటీలో చూసుకున్నట్టయితే, జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉండవు. ఎట్లా అంటే చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. ఎట్లా ఫ్యామిలీకి నలుగురు లేదా ఐదుగురు మాత్ మాత్రమే ఉంటారు. ఇప్పుడు మనకు పల్లెటూరుకి వచ్చేసరికి జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయ అని విన్నాను. అది నిజమేనా.
ఆ అవును యాక్చువల్ గా ఏంటంటే లైక్ మనం ఎలా సడ్డకులు అంటరు అంటే ఒకటే కుటుంబంలో అక్క చెల్లెలు ఉన్న అన్న తమ్ములు ఉన్న వాళ్ళందరు కలిసి ఉండి ఒకటే కుటుంబంలో ఉండి ఒకటే దగ్గర వండుకొని ఒకటే ఇంట్లో ఉంటారు. నివసిస్తా ఉంటారు. వాళ్ళు చాలా సహాయకరంగా ఉంటరు. ఒకలికికొకలు సాయం చేసుకుంటరు. ఇంట్లో వాళ్ళకే కాకుండా ప్రజల్లో కూడా కలుపుకొన్నాం
ఇప్పుడు ఊర్ వాళ్ంతా కలిసి మెలిసి చాలా బాగా అన్ని జరుపుకుంటూ ఉంటారు. అని అంటాను అంటున్నారు. మీరు అంతేనా.
అవునవును నగరాల్లో ఏముంది. అంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు జాబులు చేసుకుంటారు. పక్కోళ్ళు ఏం చేస్తుంది వాళ్ళు ఏం చేస్తుంది అనేది ఉండదు.
అ
ఆ అంతెందుకు వాళ్ళక్ కుటుంబం మీద కూడా ఎక్కువ అంటే చెయొచ్చు కాకపో అయితె ఎక్కువ వాళ్ళు వాళ్ళన్ని ఎక్కువ చూసుకోలేరు వాళ్ళ కుటుంబాన్ని ఎక్కువ చూసుకుంటా చూసుకోలేకపోతారు వాళ్ళకున్న ఆ వాళ్ళకున్న హ్మ్మ్
బిజీ షెడ్యూల్ వల్ల వాళ్ళు ఉండలేకపోతారు అంటున్నారు మీరు
అంతే అంతే
ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాతావరణము మనకు పల్లెటూరులో చాలా పచ్చని చెట్లు ఆకులు ఇలా ఉంటాయి కదా ఇప్పుడు మనకు ఎక్కువ అంటే మనకు సిటీలో పొల్యూషన్ ఏ
అవును అలిష్ మనేది ఎక్కువగా అయితుంది అన్ని రవాణా వెహికల్స్ వల్ల వాహనాల వల్ల అదే ఊర్లో ఏముంటుంది సైకిల్ల్లో ఎడ్లబండ్లో వాటి మీద తిరుగుతా ఉంటారు ఆయన వాళ్ళు ఎక్కడ పోనో అక్కడక్కడే ఉన్న షాపు లోనే వాళ్ళకి కావాల్సిన దొరుకుతాయి ఒకవేళ దొరుకనప్పుడు వాళ్ళు ఆ కొంచెం పెద్ద ఊరు లెక్క ఉన్న దగ్గరకు వచ్చి కొనుగోలు చేసుకొని పోతారు
ఓకే ఇప్పుడు మనకు ఇప్పుడు ఇంటి ముందు కాస్త పెిరటు లాగా కాస్త ముంగట జాగా వెనుక జాగ పెట్టుకొని మన పల్లెటూర్లలో వాళ్ళది వాళ్ళు సొంతంగా చిన్న చిన్న ఏమంటారు వెజిటేబుల్స్ పండించుకుంట ఉంటారు అనేది కూడా విన్నాను అలా కూడా జరుగుతుందా అలా
అంటే నేను చూసినంత మట్టుకి మా ఊర్లో ఎలా ఉంటుందంటే కొంతమంది అంటే ఇప్పుడు సిటీ లో అంటే కొంచెం కార్పొరేషన్ లెక్క ఉంటుంది కార్పొరేట్ లెక్క ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకటే దగ్గర పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద అంతస్తులు లేపోతారు అదే పల్లెటూరులో ఏముంటుందంటే ఒక మూలన ఇల్లు కట్టి మొత్తం ప్లేస్ లో ఇట్లా ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటా ఉంటారు పూల మొక్కలు పెట్టుకుంటారు మంచిగా ఒక ఇంటికి మంచిగా నీడనిచ్చే చెట్లను నాటుకుంటారు
ఆ ఇలాంటిలాంటి చిన్న చిన్న మొక్కలను నాటుకుంటారు అని కూడా నాకు తెలుసు పోవాలని ఉంది
యాక్చువల్ గా ఇప్పుడు మనకి ఏముందండి ఇప్పుడు మనకి రోజు అవసరాలను బట్టి టీ మా నాటుకుంటారు ఇప్పుడు మనకి జనరల్ గా నార్మల్ గా ఎందంటే కూరగాయలు ఎక్కువ అవసరం ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు టమాటాలు టమాటాలు సీజన్ ని బట్టి ఇప్పుడు మనకి ఏ వాతావరణంలో అంటే సీజన్ కి సంబంధించిన ఆ సీజన్ ఏ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది కదా వాళ్ళకి మొత్తం అంతా పట్టుదల ఆ పట్టుదల అంటే వాళ్ళకి తెలిసిపోయి ఉంటుంది కదా ఏ వాతావరణంలో ఏ మీ మొలుస్తాయి ఏ తొందరగా వస్తాయి ఆ దాన్ని బట్టి వాళ్ళు ఏది చేసుకోవాల అనేది వాళ్ళు చేసేసుకుంటారు
సో అట్లనే వాళ్ళు పెంచిన చిన్న చిన్న ముక్కల నుంచి వచ్చే వెజిటేబుల్స్ వాళ్ళు మాత్రమే తింటారా లేదా మార్కెట్ లో తీసుకొచ్చి అమ్మడము ఇలాంటివి కూడా జరుగుతాయా
మార్కెట్ వర్క్ అంటే వాళ్ళు పెరట్లు అంటే వాళ్ళకున్న భూములు ఎకరాలు ఉంటాయి గదా అలా ఉన్నాయి వాళ్ళు చేసుకుంటారు లేదు ఇంట్లో ఉన్న ప్లేస్ లో అయితే ఇంట్లో ఉన్నళ్ళుేసుకుంటారు పక్కన ఇరుగు పొరుగు వాళ్ళుంటారు వాళ్ళకు కూడా ఇచ్చుకు ఇచ్చి పుచ్చుకునుడు అనేది ఉంటుంది
ఓకే అక్కడ దక్కడ మంధం మాత్రమే చేసుకుంటూ ఉంటారు అంటారు మీరు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా చాలా ప్లేసెస్ లో సిటీ అయినా మనకు విలేజ్ అయినా మనకు మార్కెట్ అనేది ఉంటే ఉంటుంది కదా ఏది వారానికి ఒక రోజు మార్కెట్ అని చెప్పేశి హ సంత లాగా జరుగుతూ ఉంటుంది గదా హు అక్కడా చాలా రకాల మనుషులు వస్తారు. అందులో నుంచి ఎక్కువ శాతం పల్లెటూరు నుంచే వస్తా రు అని విన్నాను.
అవునవును పల్లెటూరులో ఏందంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఎక్కువ ఆదాయం పొందాలంటే వాళ్ళు సొంతంగా పెట్టుకోవాలి కదా ఇప్పుడు నార్మల్ గా మా మార్కెట్లకి ఎత్తే ఏం చేత్తరు వీళ్ళు మధ్యవర్తులు లె క్క ఉండరు అటు వీళ్ళే అమ్మేటట్టుగా ఉండరు. స్టార్టింగ్ అంటే మొదటి స్థాయిలో వీళ్ళ దగ్గర నుండి మధ్యవర్తులు కొనుక్కుంటారు మధ్యవర్తులు వేరేటోళ్లకీ కేసి మధ్యలో ఉన్నోళ్ళు లాభం పొందుతారు రైతులు అంటే ఇప్పుడు పండించిన వాళ్ళకి లాభం ఏం రాదు గదా.
సో ఇంకొకటి ఏందంటే వీళ్ళు వీళ్ళు ఏందంటే డైరెక్ట్ ఇంకా ఫ్రెష్ గా నాణ్య ఉత్తమంగా అప్పటిదప్పుడు కోసి తీసుక ర్కెట్ పోయి అక్కడ అమ్ముతరు. సో అప్పుడు ఏందంటే ప్రజలు ఓకే ఇది ఫ్రెష్‌గుంది, ఇది నాణ్యంగా ఉం దని చెప్పేసి వీళ్ళ దగ్గర కొనుగోలు చేసుకుంటరు అనమాట.
అవును ఇప్పుడు మనకి సిటీ చూసుకున్నటయితే మనకి ఎలా ఉంటుందంటే ఒకరికొకరు సంబంధం ఉండది. పక్కింటోడు ఎవడు ఏం చేస్తుండు ఎవరితో ఏం సంబంధం లేన ట్టు మనది మనమే ఉండూ ఒక నా నాలుగు గోడల మధ్యల ఇప్పుడు ఫలానా రోజు రేపటి రోజు పక్కింటోళ్ళకి ఏమైన్నా అయినా ఏమన్నా చేసుకున్నా కానీ మనకు తెలువనట్టు వాళ్ళ వాళ్ళే పర్సనల్‌గా ఉండడం జరుగుతుంది కదా.
అవునవును ఇప్పటి రోజులు ఎట్లా ఉన్నాయంటే ఎంతసేపటికి ఒక మొబైల్ ఒక టి వి ఉంటే చాలు ఆ రోజంతా గడిచిపోతది ఎక్కడా సిటీలల్లో అదే ఇప్పుడు పల్లెటూర్లలో చూస్తే నలుగురు ఐదుగురు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పు కుంటూ మంచిగా ముచ్చట్లు పె ట్టుకుంటూ ఒకళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటూ ఒకళ్ళు సుఖాలు ఒకళ్ళు చెప్పుకుంటూ మంచిగా గడుపుతా ఉంటరు.
అది కూడా నిజమే. అది చాలా వాస్తవము. అలా ఉండడమే చాలా మంచిది. ఈ సిటీలలో కూడా బానే ఉంటంది ఫెసిలిటీస్ అన్ని ఉంటయి సిటీలో కానీ అంత అనుబంధం
ప్రేమ ఆ అట్లా అలవాటు అయిపోతున్నారు జనాలు.
ఇగా పల్లెటూరులోకి వచ్చేసరికి మనకు అన్ని ఫెసిలిటీస్ దొరకకపోవచ్చు కానీ ఆ ప్యాయత అనేది మన
ఆ అక్కడున్న వాతావరణం అక్కడున్న జనాలు అలా ఉంటరు. అట్లాని కా జనాలని కాదు ఇప్పుడు ఈవెన్ ఆ ఇప్పుడు సిటీలో నివసించే వాళ్ళు కూడా పోయి పల్లెటూరులో ఉంటే వాళ్ళు కూడా ఒక రెండు మూడు రోజులకి వాళ్ళు కూడా అట్లా అలవాటు అయిపో సో ఇక్కడ ఏందంటే సిటీలో ఉన్నోళ్లు ఎక్కడ అక్కడ ఉన్న వాతావరణాన్ని బట్టి వాళ్ళు ఇగ అట్లుంటరు. అదే ఇప్పుడు వాళ్ళు పల్లెటూరుకి వచ్చి వాళ్ళుకూడా అలానే అయితరు.
సో పల్లెటూర్లలో నాకు తెలిసిన మటుకు అయితే మనకు ఎక్కువ పొ పొల్యూషన్ అయితుండదు. ఎందుకంటే ఎక్కువ చిన్న బండ్లు వాడ తారు ఒకటి ఇగ రెండోది ఎడ్లబండ్లని వాడతారు. సో అలాగే తక్కువ ఇల్లులుం టాయి అండ్ ఎక్కడికి ఎక్కువ తిరుగరు కాబట్టి తక్కువ పొల్యూషన్ జరుగుతుంది. అదే సిటీకొ చ్చేసరికి ఒక్క రోడ్ పైన ఒక వెయ్యి బండ్లు ఉంటాయి. అన్ని పెట్రోల్, డీజిల్ కిరోసిన్, ఎల్పిజీసి అని వీటితోని నడిచే బండ్లు చాలా ఉంటాయి సో దాని వల్ల మనకు పొల్యూషన్ అనేది చాలా మ
కాలుష్య కాలుష్యతం అనేది ఎక్కువ పెరుగుతుంది ఆ కాలుష్యం అనేది ఎ క్కువ పెరిగిపోతుంది ఈ ఇప్పుడు మనం పల్లెటూర్లో చూసుకున్నట్టయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ నుండి ఎక్కడికి ఎళ్ళాలన్నా తక్కువ డిస్టెన్స్ అయితే అంటే తక్కువ దూరమే ఉంటే వాళ్ళు నడుచుకుంట ఎళ్ళిపోతారు
ఆ నడుచుకుంటూ ఎక్కువ నేను సైకిల్ మీద వెళ్ళడం కూడా చాలా సార్లు అబ్జర్వ్ చేశాను
ఆ సో ఇప్పుడు అదే అదే ఇప్పుడు సిటీలో చూసుకు న్నట్టయితే మనం వాళ్ళు ఇక్కడ నుండి పక్కన ఉన్నా కానీ బైక్ ఉంటే బైకొ కార్ ఉంటే కారొ ఏది ఉంటే అది మోటార్ సైకిల్ అయితే మోటార్ సైకిల్ ఎసుకొని వెళ్ళిపోతారు అదే ఊర్లల్లో చిన్న చిన్ న్న గ్రామాల్లో అట్లా చేయరు వాళ్ళు ఎందుకంటే అంత దగ్గర ఉన్నా కాని వాళ్ళకి కొంచెం మంచిగ బాడీ అనేది మన శరీరకంగా మంచిగా వాళ్ళు
ఇప్పుడు మొత్తానికి మనకు ఎంత చే నా పల్లెటూరే బాగుంటుంది గదా
అవునవును మనకి ఆ ఆదాయం అనేది ఉండకపోవచ్చు గని కాకపోతే అక్కడు ఉన్న వాతావరణం అక్కడున్న మ ఆ ప్చ్ లాభాలు చాలా మంచిగుంటాయి సిటీతో పోల్చుకుంటే
నాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు సార్ మీగూడా ధన్యవాదాలు